హలో ఆ చెప్పండి సిస్టర్
మనం బిర్యానీ ప్రిపేర్ చేద్దామా
ఆ చేద్దాం సిస్ సిస్టర్
ఎప్పుడు చేద్దాం
ఇప్పుడే చేద్దాం
మరి రైస్ లేదు
ఇక్కడ దొరుకుతదిగా చిన్న ముప్పారంలో ఆ అదే ఆడ పెద్ద షాప్ లా దొరుకుతది
అవునా
ఆ
ఆ తెలియదు ఎప్పుడు నేను ఒక రోజు వండిన
ఎప్పుడు
ఒక ట్వంటీ డేస్ బ్యాక్
అవునా ఎలా ఉంది మరి టేస్ట్
సూపర్ ఉంది అ నెయ్యి వేసి వండిన
అవునా
హ్మ్
ఇంకేం చేస్తున్నారు మరి
నిజంగా వండినం రేపు వండుదామా
ఆ రేపు వెనర్స్డేనే ఇంటికానే ఉంటగా అప్పుడు వండు
హ్మ్ హు
ఆహ్ రేపు ఇంటికాన్నే ఉన్నప్పుడు వండు
ఒకసారి మామయ్యకి అడుగుతా నేను
ఆ
హ్మ్
రైస్ తీసుకురమ్మని చెప్పు వండుదాం ఇంకేం చేస్ త్తున్నారు మరి
చెప్ కొన్ని ఇంట్లో పనులు ఏం చెయలే
అవునా ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావ్ మరే
మ్మ్ ఇంతసేపు కొన్ కొన్ని మనీ అది విషయంలో కొన్ని లెక్కలు చేసిన
అవునా ఎవరెవరు
హ్మ్ ఇలా తమ్మది మాది
అవునా
హ్మ్
మ్మ్ మ్మ్ ఇంకేం చేస్తున్నారు మరి మామయ్య వచ్చిండా అవునా ఎక్కడికి వెళ్ళిండు
బయట
మ్మ్ మ్మ్ ఇంకేం చేస్తున్నారు మరే
చేసేదేముంది అన్ని పనులు చేసుకొని ఇద్దరికి స్నానం చె పిచి
అవునా వచ్చిడ్రా వాళ్ళిద్దరూ
హ్మ్
వచ్చిర్రా ఇద్దరు
వచ్చేసిండ్రు
అవునా ఇంకేంది మరి ఇప్పుడేం కుకింగ్ చేస్తావ్ అని అనుకుంటానవ్
ద్దుంది కర్రీ ఉన్నది
హ్మ్
రైస్ వండుదాం అనుకుంటున్నా
అవునా
హ్మ్
నింకా
ఇంకా ఇంకేముంది
చెప్పాలి నువ్వే
చెప్పేదేముంది ఈ మధ్యలో అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకుంటున్నా
ఎప్పుడు అవును ఇప్పుడు సమ్మరే ఉందిగా వెళ్లిరా
హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయితే
ఇప్పుడు మార్చి ఫిఫ్టీన్ కే హాఫ్ డే స్కూల్స్
హ్మ్ పప్పా పప్పా పప్ పర ప్రపా గల్పునా ఇంకా
ఇంకా చెప్పాలి నువ్వే
అదే పెట్నర మరి
ఆ వస్తా
ఏదైనా మ్మ్ ఎక్కడైనా సమ్మానికి ఎక్కడైనా వెళ్ళడానికి ఏదైనా ప్రిపేర్ చేద్దాం
మ్మ్ వెళ్దాం చెప్పినాగా వండర్లా వెళ్దాం ధమనే
మ్మ్
నా వెలమా కట్ట
ఒకసారి మళ్ళా స్వర్ణగిరి యాదగిరి గుట్ట పోయి రావాలి
నేన్ చూడలే స్వర్ణగిరి యాదగిరి కుట్ట
లేడీస్ కి ఆధార్ కార్డ్ ఫ్రీనే కదా
అవును వెళ్ళి రావచ్చు
మనం ఈడ డైరెక్ట్ ఆలేరు నుండి తోరూరు దిగి తోరురు నుండి డైరెక్ట్ తే బస్ ఎక్కితే మనం వెళ్ళొ
అవును అక్కడనే దిగవచ్చు వెళ్ళి రావచ్చు కూడా
మ్మ్
అవును మీ అక్క కూతురు వచ్చిందా మరి అవునా ఏం మాట్లాడిందా నీతోని
మాట్లాడలే చూసిన బండి మీద వెళ్తుంది
అవునా ఎవరు తీసుకొచ్చిరంట అవునా
మ్మ్ బానే ఎంజాయ్ చేస్ జున్నుచు
అవునా ఇంకా మాట్లాడలేదా నీతోని
మాట్లాడలే మధ్యాహ్నం నేను చెలకలో వెళ్తుంటే వాళ్ళ డీ జే సౌండ్ బానే వినబడుతుంది
అవునా
మ్మ్
హ్మ్ హు ఇటు దగ్గరనే కా స్కూల్ అందుకనే వినబడతాంది కావచ్చు
ఈయ ఆగా పోయ ఉండచ్చు బా బానే డ్యాన్స్ చేసింది అనుకుంటా
అవునా
మ్మ్ ఏం కావలె చికెన్ వండిడ్రను గుండా వాళ్ళకి
ఉ అవును ఫైర్వాల్ అన్నప్పుడు చికెనే పెడతారు
ఓన్లీ నార్మల్ రైసా బకారా రైసా
ఎమ్మో బకారా రైస్ న చ చికెన్ కావచ్చు లేకపోతే జీరా రైస్ ను చికెన్ కావచ్చు
ఉ
హ
అమ్మా ఏం చేస్తుంది ఇప్పుడు
ఇంకా ఏం లేదు ఇప్పుడు చపాతి చేద్దాంమ అని అనుకుంటాను
అవునా
ఆ
మరి చపాతి మీద కర్రీ ఏమి వండుతరు
ఎమో అది సెకండరి ఫస్ట్ చపాతి అయితే కావాలిక అది అయిపోయిన తర్వాత ఇక అమ్మాయి ఏం వండుతుందో అమ్మాయి ఇష్టం
రేపు అమ్మా నేను ఏంటో పనులకు ప్రిపేర్ అయితంంది ఆల్రెడీ చెప్పింది మనం వెళ్దాం రేపు మార్నింగే అని
ఎక్కడ
మెన్ రోడ్ దగ్గర
ఎంజయాల
పొలంలో కలుపుత అనట
అవునా
మన సామ్య తా కావాలది
ఓహా నువ్వును ఆమెద్దార
నేను మీ మమ్మీ నీల అమ్మమ్మ నీల నాయనమ్మ
ముగ్గురా
ఉ
అవునా చెప్పిడా ఎప్పుడు వెళ్తారు
రేపు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు
అప్పుడు వెళ్తారా మార్నింగ్ కి
హ
అవునా ముగ్గురు వెళ్తారా
అవును
ఆహా
ఇక ఖాలీగా కూచునిమ్ జద్దం
అవును ఇంకా నాలుగు రోజులు అయితే ఇక ఇంట్లోనే ఉండాలి ఇక్కడ పనులు కూడా దొరకవు ఒక్కొక్క రోజు కూడా
అవును
ఆ
మంచి ఒక ఫోర్ హండ్రెడ్ వస్తుది కదా
అవును
అందుకే వెళ్దామనండి ఓకే మరి నేన్
యా ఓకే బాయ్